హాయ్ అండి ఏమో బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడే బయటికి వెళ్ళేసి వచ్చాము ఆ పిల్లలకి హాలిడేస్ కదా సమ్మ కాబట్టి అంతా అట్లా బయటకి వెళ్ళేసి తిరియేసి పిల్లలకి కొన్ని కొన్ని ప్లేసెస్ చూపించి తీసుకొని వచ్చి
ఓకే ఓకే ఉ సమ్మర్ క్యాంప్ అంటే ఏమేం చేసినారు ఏంటి సమ్మర్ లో
సమ్మర్ క్యాంప్ అంటే మామూలుగా పిల్లలకి కొంచెం జనరల్ నాలెడ్జ్ కో కోసం అని చెప్పేసి జనరల్ నాలెడ్జ్ రావాలి అని చెప్పేసి మా ఇప్పుడు జూ పార్క్ ఉంది జూ పార్ కి తీసుకెళ్తే పలానా జంతువులు పలానా జంతువులు అని ఉంటాయి కదా వాళ్ళుకి బుక్స్ లో చదివిన దానికంటే కూడా వా లైవ్ గా చూసి సిందానికి కొంచం ఎక్స్పీరియన్స్ అయిన దానికి తేడా ఉంటుది ది కద అండి అందుకని చెప్పేసి వాళ్ళని జూ పార్ కి థిస్ కెళ్ళాము ఇంకా హైదరాబాద్ లో కొన్ని కొన్ని ప్లేసెస్ చూపించాము ఇప్పుడు చార్మినార్ చార్మినార్ గురించి బుక్స్ లో చదువుతారు కదా సో బుక్ లో చదివిన దానికి లైవ్గా చూసిన దానికి డిఫరెంట్ ఉంటది అని చెప్పేసి చార్మినార్ కి తీసుకెళ్ళాము ఆ జూ పార్క్ లో వచ్చేసి ఇంకా ఎంట్రన్స్ టికెట్ అని చెప్పేసి అవి ఇవి తీసుకున్నారు ఆ జూ పార్క్ లో పిల్లలు చాలా ఎంజాయ్ చేశారండి
ఆ అంటే లేన్ డి పిల్లలకి గవ్వే కద కావాల్సినవి జూలో ఉండే జంతువులు ఆ చార్మినార్ ఇలా ఉంటుంద బెల్లా టెంపుల్ ఎలా ఉంటుందా అని వాళ్ళకి కూడా తెలియాలి కదా మన్ చూపిస్తుంటేనే కొంచెం వాళ్ళకి ఆ అర్థమవుతూ ఉం టుంది ఓ ఇదా అని తెలుసుకుంటూ ఉంటారు
ఆ ఈ వయసు లోనే గదా కొంచెం బ్రెయిన్ షార్పు గా ఉంటది బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోతది వాళ్ళి ఇలా లా చూసారంటే అలా బ్రైన్ లో ఫిక్స్ అయిపోతారు గదా సో అందుకోసమని జెప్పేసి వాళ్ళని ఈ సమ్మర్ లో కొంచెం క్యాంప్ లాగా పెట్టేసి బయటికి అలా తీసుకెళ్ళాం అనమాట
ఓకే ఆ అదే మేమ్ గుడ్ డా వెళ్దాం అని అనుకుంటున్నాం సమ్మర్ క్యాంప్ పంపిద్దాం అనుకుంటున్నాను నేను గుడా పిల్లల్ని ఏంటంటే ఇగొ ఈ స్విమ్మింగ్ పూల్ ఒకటి నేర్పిస్తార్ కదా స్విమ్మింగు క్రికెట్ అని ఒకటి డ్రాయింగ్స్ అని ఈ సమ్మర్ క్యాంప్లు పెట్టి నేర్పిస్తార్ గదా ఆ వాటికే పమ్ తీసుకెళ్లి జాయిన్ చేద్దామని ఇప్పుడే వెళ్ళొచ్చాం అనమాట పిల్లల్ని దీసుకోని
ఊ
లేదోటి నేర్చుకుంటూ ఉంటారు గదా అని వాళ్ళకి ఒక ది ఒక దాని మీద కాక ఇంకో దాని మీదన్నా ఇంట్రెస్ట్ వస్తుంది గదా
అవునండి అవును ఇంట్రెస్ట్ వస్తుంది కొంచెం వాళ్ళ టాలెంట్ అనేది గూడా బయటికి తెలుస్తుందనమాట ఓహో పిల్ల్లోల్లో ఇలా ఉం ఉందా ఇలా ఉందా దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు ఇప్పుడు కొన్ని బుక్స్ ఇచ్చేసి మనం దేని మీద కు ఫోకస్ చేస్తున్నాడు ఏంటినేది మనకి ఐడియా వొస్
అదే అదే అందుకనే అట్లా తీసుకెళ్తుంటే వాళ్ళకి అర్ద అవుతుందనె దీసుకెళ్ళాం అనమాట అది కాక కొన్నాళ్ళు అవి పంపించి ఇటు ఎటన్నా దీసుకెళ్దాం లే అని పిల్లలు కూడా కొంచెం అవి వాటి మీద చదువు చదువు అన్నా గుడా వాళ్ళకి బోర్ కొడుతుంది గదా అంద్ కని వ ఇటు మా బీచ్లకి ఎక్కడికన్నా తీసుకెళ్దామా అని ఆలోచనలో ఉన్నాం మేము కూడా పిల్లల్ని
అవును వా ఆ ఈ వాటర్ ఫాల్సు ఈ సమ్మర్ లో ఈ వాటర్ ఫాల్స్ ఎండకి తట్టుకోలేమండి ఈవినింగ్ టైమ్ లో అంటారా సరే సాయం త్రం టైం లో కొంచెం కూల్ గా ఉంటది గాబట్టి ట్టి మనం ప్రిఫర్ చెయ్యచ్చు ఈ స్విమ్మింగ్ పూల్స్ గుడా ఈవినింగ్ టైం లో అలా అయితే గనక మనకి కొంచెం ప్రాబ్లం ఉండదు
అవునవును అదే పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి తీసుకెళ్ళలి జాయిన్ చేస్తే బెటర్ కదా అని మేము గుడా వాళ్ళని గుడా తీసుకొని వెళ్ళాం అనమా ట వాళ్ళకి నచ్చిన దాంట్లో వాళ్ళు జాయిన్ అవుతారు వాళ్ళు పెద్ద ఇంట్రెస్టు దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారని
అవునవును అందుకనే నేను ఈ సమ్మర్ లో మొత్తం ఆల్మోస్ట్ బయటనే ఎక్కువ తిప్పాను అనమాట సో ఎండలక్క్ కాకుండా కొంచెం ఈవినింగ్ టైమ్ లో అలా జూ పార్క్ కి తీసుకెళ్లడము అంతా చూపిచ్చడము మళ్ళీ నైట్ వరకల్లా ఇంటికి చేరుకోవడము మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టైమ్ లో కొంచెం సైక్లింగు ఎక్కువ సైకిల్ నేర్పించడము పిల్లలకి ఉ సైకిల్ నేర్చుకోవడము తర్వాత్కి వాళ్ళు క్రికెట్ ఆడడము ఇం కొంచెం బయట ప్రపంచాన్ని వాళ్ళు గుడా ఎంజాయ్ చేస్ నట్లు ఉంటది గదా అందుకని చెప్పేసి బయట ప్రపంచానికి కొంచెం అలవాటు చేసినట్లుంది స్కూల్స్ టైమ్ లో అంటారా ఇంకా స్కూల్ పోవడము చదువుకోవడము రా వడము మళ్ళీ తిండము మళ్ళీ ఈవినింగ్ టైమ్ లో హోం వర్క్స్ అయన్నీ చేసుకోవడము మళ్ళీ నైట్ పడుకోవడం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవడం రొటీన్ లైఫ్ ఇలానే అయిపోతుంది అందుకని ఇంకా ఈ సమ్మర్ లో ఎందు కులే మళ్ళీ పాపం వాళ్ళని మళ్ళీ చదువు చదువు అని బర్ డెన్ పెట్టకుండా కొంచెం మీ ఇట్లా బయటికి తీసుకెళ్ళి క్యాంప్ లాగా చేయించేసి కొంచెం వాళ్ళకి వాళ్ళలో మోటివేషన్ తీసుకురావాలి గదా స్టేజ్ ఫియర్ తీసేయాలి అలా అని చెప్పేస్ బయటికి తీసుకెళ్లడము వాళ్ళకి జూ పార్క్ లో కొన్ని కొన్ని జూ జం కోతుల్ని చూపించడము ఇది ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది అని చెప్పేసి ఒక ఐడెంటిఫికేషన్ అనేది రావడము వాళ్ళకి సో అందుకని చెప్పేసి బయటికి అలా తీసుకెళ్ళాం అనమాట
ఓకే ఓకే అవునులేండి ఇవాళ రేపు పిల్లల్ని మనం అట్లాగే తీసుకెళ్ళాలి తీసుకెళ్తుంటే వాళ్ళకి కొంత నాలెడ్జ్ అని వస్తూ ఉంటుంది పైగా ఆహా బయట ప్రపంచం ఎట్లా ఉంద అని కూడా కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటుందనమాట
ఆ ఈ మధ్యలో వచ్చేసి లాస్ట్ వీక్ పిల్లల్ని ఆ మన అది ఉంటది కదండి ఎగ్జిబిషను ఆ ఎగ్జిబిషన్ కూడా తీసుకెళ్లాను అనమాట ఎగ్జిబిషన్ కూడా తీసుకెళ్లాను కొంచం అక్కడ స్టాల్స్ పెట్టారనమాట ఆ స్టాల్స్ లో ఫుడ్ ఫుడ్డు ఐటమ్స్ అవన్నీ పెట్టడము ఇంకా లేడీస్ కి జ్యువెలరీస్ సంబంధించిన అవన్నీ పెట్టడము అవన్నీ చూశారు తర్వాతకి కొంచం ఆ కారు బొమ్మలు అవన్నీ చూడడము వాటర్ లో కొంచెం ఎంజాయ్ చేయడము చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు అనమాట అక్కడ సాంగ్స్ అవన్నీ ప్లే చేశారు తర్వాతకు వచ్చేసి డ్యాన్స్ వేయడము వీ ళ్ళిద్దరు ఇంకా కొంచెం బాగా ఎంజాయ్ చేశారు
అదే అదే సమ్మర్ అని అనుకుంటుం నీ పిల్లలకి వస్తాం మనం సమ్మర్ కి జ్యూసులు లాంటివి నిమ్మకాయ నీళ్ వాటర్ నిమ్మకాయ వాటర్ అని అట్లా సబ్జా వాటర్ అని ఇస్తుంటే వాళ్ళకి కొంచెం చల చేస్తూ ఉంటుంది వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు
ఆ అవున అవును ఇంకా దాంట్లో అంటే లెమన్ వాటర్ ఎక్కువ అంటే బాటిల్స్ పెట్టేసి చేేస్తాను వీళ్ళు బయట తిరిగి రావడము అంతా చేసిన తర్వాతకి కొంచం ఆ బాడీలో డిహైడ్రేషన్ అనేది లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఎక్కువ లెమన్ వాటర్ ఇస్తుంటాను
అవును
వాటర్ లో కొంచెం సబ్జా వేసి ఇవ్వడము అలా చేస్తుంటాను ఈవినింగ్ టైమ్ లో కొంచెం వాత వాతావరణం చల్లబడ్డాక అలా బయటికి వెళ్లి క్రికెట్ ఆడుకోవడము క్రికెట్ ఆడి ఇంకా స్వెట్ ఇలా పిల్లలకి మొత్తం స్వెట్ అంతా బయట చెమట రూపంలో మొత్తం నీరంతా బయటకు వచ్చేస్తుంది
రావాలండి అది వస్తేనే బాడీ మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది లేక చెమట ప పట్నోలు ఒళ్ళు ఏంటంటే అది ఏదో కొంచెం బాడీలో వీక్నెస్ ఉన్నట్టు అ అర్థం అన్నమాట అది చెమట పట్టనోళ్ళకి
ఆ అందు గురించి అని చెప్పేసి ఆ అందు గురించి అని చెప్పేసి ఎక్కువ అది ఇస్తుంటానన్న మాట ఎంత వాటర్ బయటికి ఆ పో యిందో మళ్ళీ అంత వాటర్ బాడీ కి ఇవ్వాలి కదా మనం ఆ నార్మల్ తీసుకోమంటే వాళ్ళు తీసుకోవట్లేదు చాలా తక్కువ తీసుకుంటున్నారు అదే కొంచెం లగ మైన షుగర్ వాటర్ ఇస్తే ఆ ఒక గ్లాస్ తీసుకునే దగ్గర రెండు గ్లాసులు తీసుకోవడము వాళ్ళు అలా అలా ఇష్ట ఉతంగా తీసుకుంటారు కదా అని చెప్పేసి అలా ఇస్తున్నాను అనమాట
అవునవును ఓకే అలా అంతేలేండి పిల్లల విషయంలో మనం అట్లా చేసు వాళ్ళు ఏది ఎక్కువగా తాగుతుంటారో అదే మనం ప్రిఫర్ చేస్తుంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా తాగుతూ ఉంటారు వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు
ఆ అంతే కదా మళ్ళీ అందులోనూ మొన్న చార్మి నార్కి వెళ్ళాము ఆ అక్కడ స్టాల్స్ అక్కడ కూడా స్టాల్స్ లాగా పెట్టారనమాట అసలు స్ట్రీట్ షాపింగ్ చేశారు ఆ చార్మినార్ పై నుంచి సిటీ మొత్తం కనిపిస్తుంది అని చెప్పేసి చూసారు ఆ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ అన్నమాట కొన్ని కొన్ని దాని కూడా ఎలా అంటే కొంచెం టైమింగ్స్ ఉన్నాయన్నమాట ఈ టైం నుంచి పర్టికులర్ గా ఈ టైం వరకే వెళ్ళాలి అని చెప్పేసి టైమింగ్స్ మెన్షన్ చేశారు సో ఇంకా చార్మినార్ చుట్టూ సెక్యూరిటీ పోలీసు సెక్ సెక్యూరిటీ పెట్టడము అట్లా ఉంది కానీ పిల్లలు చాలా ఇక్కడ బెలూన్స్ తీసుకోవడము ఫుడ్ ఐటెమ్స్ తీసుకోవడము తినడము ఆ ఇంకా అలా చాలా బాగా ఎంజాయ్ చేశారు
ఉమ్ అదే అదే రీసెంట్ రీసెంట్ గా నేను కూడా మా పిల్లల్ని ఇక్కడికి తీసుకెళ్ళామండి ఇక్కడకి ఆ మచిలీపట్నంలో బీచ్ ఒకటి ఉందన్నమాట ఆ బీచ్ కి తీసుకు వెళ్తే ఆ బీచ్ లో పిల్లలు ఎంజాయ్మెంట్ ఏం చేశారండి ఆ వాటర్ ఎల్లలుగా కొట్టుకొస్తుంటే వీళ్ళు ముందుకు రావటాము ఆ అట్లా ఉండే ఇసుక కిందది అంతా కాలి కింద నుంచి వెళ్ళిపోవట అది చూసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు అలాంటి వాటికి అప్పుడప్పుడు మనం తీసుకెళ్తుంటే ఏంటంటే పిల్లలకు కూడా ఒక ఎంజాయ్మెంట్ అనేది వస్తుంది కా దా అదే వెళ్ళిపోతుంది కాలి కింద నుంచి ఏంటో మనం వెళ్ళిపోతున్నాం సముద్రంలోకి అన్నట్టుగా అనిపిస్తుంది అన్నారు ఆ అదే తెలుస్తుంది అది చూసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు అసలు
ఉమ్
మూ వాళ్ళ ఎంజాయ్మెంట్ వేరు కదండి
అవునవును అవునవును అది ఎలా అంటే కొంచెం కూల్ వెదర్ టైమ్ లో పోతే పర్లేదు ఈ సమ్మర్ టైమ్ లో వెళ్తుంటే వాటర్ కొంచెం వాటర్ లో ఎంజాయ్మెంట్ ఉంటుంది బట్ డే టైమ్ లో ఏందంటే కొంచెం ఎండ ఉంటుంది కాబట్టి అది ఈవినింగ్ టైమ్ లో వెళ్తే
ఈవినింగ్ అంటే మళ్ళీ కష్టం కదండి ఈవినింగ్ అంటే చీకటి పడితే మళ్ళీ వా అక్కడ అలో చెయ్యరు లోపలికి కొంచెం ఇదంటే హర్లింగ్ టైమ్ అంటే అంటే ఏంటంటే కొంచెం మనం కొంచెం ముందుకెళ్ళా మనకు ఏం అవ్వదన్నమాట అదే నైట్ అనుకోండి మనకి ముందుకు వచ్చేస్తుంది సముద్రం మొత్తం
అవునా
మార్నింగ్ అంటే కొంచం వెనక్కి వెళ్తూ ఉంటుంది నైట్ ఏ మా సరికి అది సముద్రం అనేది ముందుకు వస్తూ ఉంటుంది అప్పుడు ఏందంటే పిల్లల్ని అలో చేయరన్నమాట ఇంకా సెవెన్ అయ్యే కొద్ది పిల్లల్ని పంపించేయడము అట్లా చేస్తుంటారు పెద్దవాళ్ళని అయితే పర్వ లేదు కాని చిన్నపిల్లల్ని అలో చేయరు వాళ్ళు ఎంజాయ్ చేయ్యాలంటే ఇంకా ఆ పనే చెయాలి కదండి మనం
అవునవును తప్పకుండా చేయల్సిందే ఈ మధ్యలో ఏమైనా టూర్ అంటే ఇక్కడ సిటీకి వెళ్ళడం అలా ఏమైనా వెళ్లారా అండి ఈ మధ్యలో ఇట సిటీ వెళ్ళడం గానీ
సిటీ అంటే ఇక్కడ బిర్లా టెంపుల్ ఒకటి ఉంది కదండి బిర్లా టెంపుల్ ఒకటి వెళ్ళొచ్చాము గుట్ట ఒకటి వెళ్ళొచ్చాము యాదగిరి గుట్ట అనేది అట్లా అట్లా చిన్న చిన్నవి వెళ్ళొచ్చాం అంతే మీ ఎండలకి బయటికెళ్ళాల మీరు చెప్పినట్టు కొంచెం కష్టంగా ఉంది కానీ తప్పదుగా పిల్లల్ని ఇక్కడికో ఒక చోటకి తీసుకు కె వెళ్ళాలిగా వాటర్ క్యారీ చేసుకుంటూ
ఆ ఈ సమ్మర్ లో జరిగినాయి మొత్తం ఉ ఈ సమ్మర్ లో జరిగిన మొత్తం రేపు స్కూల్స్ ఓపెన్ అయితే వాళ్ళు ఫ్రెండ్స్ లో షేర్ చేసుకోవడము ఆ క్యాంపుంగ్ వెళ్ళాము అది ఇదని చెప్పేసి చెప్పుకోవడము అలా ఉంది
అవును అవును అందుకనే వాళ్ళకి ఎట్లా గా మన చూపిస్తుంటేనే వాళ్ళకి కూడా ఒక ఎంజాయ్మెంట్ అనేది వస్తుంది బైగవ వాల్ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకుంటారు ఆ మేము వెళ్ళొచ్చాం మేము చేసాము ఇట్లాగా మేము ఆడుకున్నాము మేము చేసాము అని వాళ్కి చెప్తుంటే అదొక ఆనందం అనమాట పిల్లలకి
అవునండి అవునవును సరే అండి నేను మళ్ళీ చేసేనా
ఓకే అండి బాయ్ అండి ఓకే ఓకే బాయ్ అండి